హలో
హలో మరి హలో హలో
నోడిగా
తవిలమ్మ తత్తియమ్మ
హ
ఆ చెప్పురా ఏం చేస్తున్నారు
తనకోసమేనా తిన్నావా
ఉమ్ ఉంహు హలో హలో
హలో
హలో
హలో
ఓ
తిన్నావా బం
ఆహాహా
ఏం తిన్నావ్
చపాతీ పప్పు
ఆహా అవునా మీ మమ్మీ ఏం చేస్తుంది
ఫోన్ మాట్లాడుతుంది
అవునా ఏమైంది ఈరోజు స్కూల్ కి వెళ్ళలేదా
ఉంహు
ఎందుకూ ఉమ్ ఆహా మీరెక్కడెళ్లిండ్రూ మొన్న ఎక్కడో ఉమ్ బయటికి వెళ్ళనట్టున్నారు ఒక ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ డేస్ ఎక్కడా అరుణాచలం అవునా అరుణాచలంకిి వెళ్ళిండ్రా ఎన్నిడేస్ వెళ్ళిండ్రు
ఫైవ్ డేస్
అవునా ఎక్కడెక్కడికెళ్ళిండ్రు
ఉమ్ శ్రీకాళహస్తి, కానీపాకం, అరుణాచలం
ఆ
చెన్నై మరీనా బీచ్
ఆ అవునా
ఉం
ఇంకా ఇంకా ఏం ఎం ప్లేస్ చూశారు మీరు
ఉహు మాది కంచి కామాక్షి
ఆ
చెన్నై చెన్నైలో తిరిగినం అరుణాచలంలో ఫోర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసినాం. ఆ
అవునా
ఊ
ఉంహు ఎక్కడ తిన్నారు మరి మీరు ఫైవ్ డేస్ బయట తిన్నారా, లేకపోతే వండుకున్నారా.
వండుకున్నాం. బయట తిన్నాం. హోటల్లో తిన్నాం.
అవునా బాగుండేనా మరి అక్కడి ఫుడ్డు
ఆ బానే ఉండే
ఆ మమ్మల్ని మాకు చెప్పలేరండి. మరి మేము ఒస్తుండే కదా.
అ సీట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మా మామ వాళ్ళు వచ్చిర్రు కాబట్టి ఫిల్ అయి ఫుల్ అయిపోయినాయి.
ఆహా మీ మామ ఇంకా ఎవరెవరు వెళ్లింన్రు
మామ పిన్ని వాళ్ళు చిన్నమ్మ
ఉంహు
మా మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు నేను
అవునా
ఉం
ఉహు మళ్ళీ ఇంక ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారా మరి.
ఏమో డాడీకి తెలివాల అవన్ని
ఆహా మీరు వెళ్తే మాకు చెప్పండి.
ఉ
ఉ మమ్మీ కి చెప్పు
ఉం ఓకే
ఆ ఇంకా ఏం తిన్నావు
ఏం తిన్లే తిన్ చపాతి పప్పు
ఉహు మీ తమ్ముడు ఏ క్లాస్ ఇప్పుడు
ఉ టెన్త్
అహ టెంతా ఉమ్ ఇంకా ఏం చేస్తున్నావు మరి
టీవీ చూస్తున్నా
ఆహ టీవీ చూస్తున్నావా ఉ మీ అదేంటి మీ ఏమ్ గుతుకు ఎక్కడా మీరు ఇంకా మీ మమ్మీ ఒకసారి చెప్పినుండే మేము పూరి కెళ్తున్నాము పూరి జగన్నాథ్ దగ్గరకి వెళ్తున్నామని చెప్పింది వెళ్లట్లే వెళ్తలేరా ఈ సమ్మర్ లో
సమ్మర్ లా పోతాంమేము
అవునా
ఆహ
సమ్మర్లో వెళ్తారా
అవ్ను
ఉ హుహ్ ఇంకా ఈ మధ్యనా ఇంకేక్కడికి వెళ్ళలేరా
ఉమ్ హు
ఉమ్ ఊరికెళ్తలేరా మరి సమ్మర్లో
పోతం కదా పెళ్లిలున్నాయి మా మామ పెళ్ళుంది
ఆ అవునా ఎప్పుడుంది మీ మామా పెళ్ళి
ఏప్రిల్ ట్వేల్
అవ్నా అందరు వెళ్తారా
ఆ పోతాం అందర్బోతం
ఉహు ఎన్ని డేస్ వెళ్తారు మరి
మ్ త్రీ ఫోర్ డేస్
అవునా
అవ్ను
ఎక్కడా మీ మామ పెళ్లి విలొ-విలేజ్లోనా మీ విలేజ్లోనా
మా విలేజ్ లో కాదు మంచిరాల
అవ్నా ఉమ్ హు అయ్ మీ మామ వస్తుండా మరి
ఏడికి
మీ మామ అక్కడా పూరి జగన్నాథ్ కి వస్తా అని అన్నాడంటా ట కదా ఒక్కసారి మీ మమ్మీ చెప్పింది నాకు
ఏమో నాకి తెలీదు
ఆ ఇంకా ఏంమేం అంటే ఇప్పుడు నువ్వే క్లాసు
ఉహ్ ఇంటర్ ఫస్టియర్
అవ్నా ఎగ్జామ్స్ నడుస్తున్నాయ్ గదా ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా
ఆ మస్తు రాస్తునా సూపర్
పర్ ఎన్ని మార్క్సోస్తాయి మరి
ఉహ్ అన్నిన్ని కొన్ని ఓస్తాయంటే
అంటే సూపర్ రాస్తున్నావ్ ఇంకా కొన్ని ఓస్తాయా
అ-అంతె
నీది నీకే క్లారిటీ లేదారా
ఆ ఉంది గదా మీకెందుకు చెప్తాం ఎన్ని ఓస్తే మీకెందుకు
అట్లా మాట్లాడొద్దు పెద్దవాళ్ళతోని
ఉహ్ ఇంకా మీ అంటే ఇంకెక్కడికి వెళ్తలేరా
మ్ ఇప్పటికైతే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తలేం పైసల పబ్లం ఉంటునై ఉంది ఇంట్లో
ఆహా పైసల్ ప్రాబ్లమ్ ఉందా మ్ ఇంకా ఇంకా ఎవరి ఎవరి పెళ్ళిళ్ళు ఉన్నాయి మరి సమ్మర్ లో విలేజెస్ కైతే వెళ్తారు కదా
మా అత్త కూతుూర్ది ఉంద అనుకుంట
అవునా అప్పుడు వెళ్తారా మళ్ళీ
ఆ పోతాం అత్త కుతురు కదా పోవాల్సిందే
ఊహ్మ్మ్ ఇంకా మరి నీ బడే ఎప్పుడుంది
మ్ ఇంకో ట్వంటీ డేస్లో నా బడే
ఆహో అడ్వాన్స్ హ్యాపీ బర్డే
థ్యాంక్యూ థ్యాంక్యూ
హిం
ఇంకా
ఇంకా అప్పుడు మీరు కుంభమేళకి ఎలిన్రా
మా మమ్మీ డాడీ పోయారు నన్ తీసుకపోలే
ఆహా నువ్వెందుకు ఏళ్ల లేదు
నేను పోతా పోతా అంటె తీసుకపోలే టెన్త్ నువ్ ఇంట్లో ఇడ్నె ఉండి సదువుకో అన్నారు
ఆహా మీ మమ్మీ డాడీ ఎల్లిన్నర ఎక్కడెక్డ ఎల్లిన్నరు
హ్మ్మ్ ప్రయాగరాజ్ మ్ అయోధ్యా
మ్
చిత్రకూట్
మ్
మ్ ఇంకా ఎకడెలీరు
నీకు తెలియదా
నన్ను తీసుకపోలేగా అట్లా ఎట్లా తెలుస్తుది
అంటే మీ మమ్మీ వాళ్ళు చెప్పలేరా వచ్చినంక మేము అక్కడ అక్కడ ఎళ్ళినామని
అల్లు చెప్పిరు నేను మర్చిపోయా
మ్ హు
సరే మలి బాయ్
ఏ ఆగ్ ఆగు ఒక ఒక టూ మినిట్స్ టూ మీనిట్స్ మాట్లాడు
నాకు ఇంకో ఫోన్ ఓస్తుంది టెన్ మినిట్స్ అయిపోయింది
ఆ ఓకే